హాయ్ అండి
ఎలా ఉన్నారండ్
ఇ ఉ తిన్నారు
ఉ ఉ తిన్నారు ఇప్పుడే తింటున్నామండి బు స్పషల్ ఏంచేసింరు ఇబుడే చేసారా లేదు ఇంకా
లే స
మాద్ ఒచ్చేసి ఈ రోజూ పాలకూరకర్రి ఏవైనా మూవీ చూసారా మీరు ఆ నిమ్మడ కొంచెం చుసాను ఆన్ మ్ ఇంకా ఏంది కొత్తది ఏవన్న వెబ్సీరీస్ ఇంక చూశారా మధ్య బాగా వెబ్సిరిసె ఫేమస్ అయిపోతున్నాయ్ గదా ఒక హారర్ మూవీ ఆ ఒకటి ఫన్నీ మూవీ అట్లా చూసాం పాన్ కల్ బరాబరు మీది టాకు అంటే యావరేజ్ ఉందని టాక్ వస్తుంది అంత ఇంట్రెస్ట్ వెట్టలేదు అవు బీత్ మాన్ కల్ అ అందరీ ఫ్యాన్ బాగనే ఉంటది గ ఫ్యాన్స్
అన్న
ఆ
ాల
చులేదు సినిమా టాక్ లున్నా బాగుంద్
అ
ఇంకా బాగుంటుంది ఆ దసరా ఆ ఆ దాని తర్వాత సంక్రాంతి కూడా బావుంటుంది ఆ మా దగ్గర ఇగ మూడు రోజులు వాళ్లకి కైట్స్ పండగే మా దగ్గర కంటే ఆంలలో బా జరుగుతుందట సంక్రాంతి ఇవి బాగా జరుగుతాయి కాక ఉడి పెంగాళ వాళ్ళు మళ్ళీ చాలా వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి వాళ్ళ ట్రెడిషన్ చాలా నెల వరకు వెరైటీగా ఉంటుంది అది బాగుంటుంది మళ్ళీ ఆ రోజు వాళ్ళు ఫుడ్ విషయంలో అయితే అసలు ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ చేస్తారు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ చేస్తారు వాళ్ళు
అ
చాలా చుంత అయి అంటే ఆ గోదారోళు అని అంటారు కదా వాళ్ళని ఆ వాళ్ళ ట్రెడిషన్ బావుంటుందంట మామూలుగా విన్నాను నేను
చూడాలి
అది నేను వద్దాం మ అనుకుంటావను
అరమ అ బా కొడి పల అ లక్ష లక్షలు పెడతారు కొంతమందితే కోట్లు కూడా పెడతారు
వెళ్ళాలి అ అనుకుంటానని చూడాలి ఒకసారి వెళ్ళాలి మ్ హు మీరే ఏ ఫెస్టివల్ ని బాగా ఇష్టపడతారు
నాకు వినాయక చవితి అంటే ఇష్టం అండి బాగా, లైక్ మా కాలినిలో గల్లీలో బాగా చేస్తారు, గేమ్స్ కానీ ఈవినింగ్ టైమ్ లో డ్యాన్సెస్ ఇస్తారు చిన్నపిల్లలు అన్నదానం ఉంటుంది రోజు
అవునా అలవర అందరు వినాయక చవితనే బాగా చేసుకుంటారు కదా
అవును మంచి అన్నదానం పెడతారు నైట్ తంబూలా గేమ్ ఆడతారు, నైక్ సాంగ్స్ పెట్టి చిన్నపిల్లలతో డాన్స్ చేస్తారు బాగుంటది పూజలు లైక్ ప్రసాదం అందరు చాలా చాలా క్వాంటిటీ ఒక్కొక్క ఇంట్లకెళి ఒక్కొక్క వెరైటీ ప్రసాదం పట్కొస్తారు
అవును అది మీరు కైరాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళారు ఎప్పుడైనా
లేదండి వెళ్ళలేదు వెళ్ళాలి అనుకుంటున్నాం గాని, కుదరదు ఇంత మాకు వినయకుణ్య పెడతుంది మా మమ్మీ వినింగ్ టై సాధసి పెట్టాలి అని చెప్పేసి ఏదైనా పోదామంటే పనింది అని చెప్తే
లాంగ్ టూర్ అ చ నేను కూడా ట్రై చేస్తా అంటే ఒక టూ త్రీ టైమ్స్ హైదరాబాద్కి వెళ్ళాం కానీ ఆ టై లో అటు వెళ్ళలేకపోయాం
అవునా మీరు ఎప్పుడ అంటే ఎప్పుడు చూడలేదా మీరు ఇప్పుడు నార్మల్ ఫోన్లలో రీల్స్లలో చూసా
ఉ బాగుంటుంది అంటే ఒకప్పుడు వినాయక చేతి అంటే ప్రతి ఊరికి ఒకటి అట్లా ఉన్నట్టు చిన్న చిన్న ఊర్లలో ఒక రెండు మూడు ఉండేది ఇప్పుడు ప్రతి గల్లీకి రెండు మూడు వినాయకులు ఉంటున్నాయి
అవు అజంట
మళ్ళీ బక్తితో కాదు కాని పోటీ తో పెడుతున్నారు వాళ్ళు పెట్టిళ్ళని వీళ్ళు వీళ్ళు పెట్టిళ్ళని వాళ్ళు
రెండు వేలం పాటకు కూడా పోటీంది మా గల్లీలో వేరే పోయింది ఈ గల్లీలో ఎంత పోయింద అని చెప్పేసి
హమ్ చాాలా వరకు అందరుూ అట్లోనే చేస్తున్నారు ఒకప్పుడు దేవి మీద భక్తి తో త
ఇప్పుడు కాంపిటీషన్ కోసం పెడత లాస్ట్ ఈవెంట్ లాస్ట్ డీజే అని చెప్పేసి బ్యాండ్ అని చెప్పేసి ఒొక్కరి ఒక్కరుచినట్టు పెడుతున్నారూ
ఆ చాలా వరకు అంతా అట్లనే నడుస్తుంది ఒకప్పుడు అయితే బాగుండేది మంచి దేవుడి మీద భక్తితోోటి అన్ని చేసేది పూజలయినా
ఇప్పుడు మళ్ళీ మట్టి దేవుడు కాకుండా పి ఓపిది అవి
మట్టి విగ్రహాన్ని వెట్టారాసలు చాలా బాగుంది
మా గలీలో కూడా ప్రతిసారి మట్టి విగ్రహం పెడతారు
ఈసారి మా దగ్గర బాగుంది నాకు కూడా చూడ్డానికి చాలా క్యూట్గా చాలా బాగుంది
అ
అే ఈసారి నువ్వ ఎప్పుడ అయినా కాని అంత దగ్గరగా వెళ్ళే వాళ్ళం కాదు వినాయకుకి ఈసారి చాలా వరకు వినాయకుడి దగ్గరికి బాగా సార్లు వెళ్ళాము
అవును
ఆమ్ పిచ్చి
బాగుంటది అ నైన్ డేస్ మంచి సందడి సందడి ఉంటది గల్లీలా వైద్యం చేే సి మపుూలన్
అవు మాద మాలద్దర గుడుగిత
అ
లేదడ ఈనింగ్ మంచిగా స్తని బతుకమ్మని
మాగా దసరా బతుకమ్మన్ వ ఫేమస్
కానీప్పు చి
బధ మ సార్ ప్ప బంటుతుంది దొడ్డమ్మ మన ఇప్పుడు ఎవ్వరు ఆడట్లే బడ్డేమ్మను పడుకుంటే పోతుంటే అన్నిీ మర్చిపోతాళ్ళు
అవును
టు అన్నీ మరచిపోతున్నారు ఇంగ ఉ నాన్న ఉ